హలో
హలో ఏటువేను బబాయి
బయటికి
అవునా స్కూల్ మార్తవా అదే స్కూలా
ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ వచ్చినాయి అంటగా
అవును గాని ఫీజులు గట్టినే ఉంటాన్నాయి మరి
హే లే ఇవ్వంట గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అంట
అవునా
ఆ మునగాళ్లో మాకు దగ్గరనే తిన మునగాలుందిగా
హు
ఆడుందంట కానీ ఫైవ్ ఇయర్స్ నిండి తర్వాత ఫోర్ ఇయర్స్ నిండిన తర్వాత పైపడ కంట
ఇప్పుడు ఎన్ని ఉంటాయి
ఫోర్ రేగా ఇప్పుడు
హు హు
డిసెంబర్ వేస్తే ఫైవ్ పడుతుది తర్వాత పంపిద్దాను ఎ టనగా నెక్స్ట్ జూను
ఉ అంత ఇ
నెక్స్ట్ జోన్ అయితే ఇంకా అప్పటి లోపు చూద్దాం ఎ స్కూల్ అయితే ఆ స్కూల్
ఏ ఇ అన్ని డెవలప్ అయితానే
అ అది రంగారెడ్డి దగ్గర సంగారెడ్డికి ఎనిమిది స్కూళ్ల్లో అలవాటు చేసదంట నాకు తెలియదు ఇప్పుడే చెప్తారు ఇడ చిన్న ముందు ప్రీ ప్రమరీ స్కూల్ ఉంది అని యూనిఫామ్ కూడా అండ్ బ్లూ కలర్ ఉంది
అసలు నార్మల్ గా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఒకటే యూనిఫామ్ ఉంటది కదా
ఇప్పుడు ప్రైవేట్ స్కూల లెక్కనే యల్లో అండ్ బ్లూ కలర్ అండి బాగుంది స్కూల్, పోయి రావాల్ ఒకసారి చూసి రావాలి
అన్నీ ఇప్పుడు సెకండరీ స్కూల్స్ కూడా అట్లనే యూనిఫార్మ్స్ వచ్చినయి తెలుసా
అవునా
మ్మ్
ఏమో సూడలే నేన్ ఇగా
ఇక్కడ కూడా వచ్చినాయి్
ఆహా మంచిగ ఉంది, అయినా డెవలప్ అయితుంది మొత్తం మీ ప్రీ ప్రైమరీ స్కూలు, ఈ అన్నిటికీ గవర్నమెంట్ బాగానే
అదే గవర్నమెంట్ డొనేట్ బానే చేత్తంది మనీ కూడా తొందర తొందరగానే అస్తుంది మళ్ళా
అన్ని మంచిగనే అయితునయ్ కానీ చూడాలిగా
మ్మ్
మాకేమన్న ఇల్లోత్తే మళ్ళీ ఓటెత్తం వాళ్ళకి, మాకు ఇల్లు రాకుంటే ఇయ్యం
అట్ల ఎట్లా, అట్ల నేనా ఇగ
మరి మాక్ బెనిఫిట్ ఉండాలి కదా ఏదో ఒకటి
అబ్బా అందరు అట్నే అనుకుంటే ఎవరు ఎయ్యారు మరి అందరు నోటాకేషి వస్తారు
ఏ అందరిక్ బెనిఫిట్ ఉంది మీకు రైతుబంధు పడ లేదా మా అమ్మోలాక్ ఇల్లు రాలేదా మాకేమొచ్చింది
అంటే, అందరికి అందరికి వచ్చేటట్టే చెత్తారుగా ఆయన
అదే అయిన ఇప్పుడు రేషన్ కార్డులున్నోల్ అందరికి ప్రతి ఒక్కరికి ఫైవ్ లాక్స్ వరకు అంటా
మ్మ్హ్హ్
ఎవరు రేషన్ కార్డు ఉన్నా కూడా ఫైవ్ లాక్స్ అంటా ఎట్లా ఏదో ఏదో రకంగా ఫైవ్ లాక్స్ ఇ బెనెఫిషరీ అంద్ అందులో ఉంటట్టుగా అట్ల
మ్మ్హ్హ్
ఎవరికైనా స్కాలర్షిప్లు, పడ్డది స్కాలర్షిప్ అయినా
స్కాలర్షిప్ బాల్లేదు కావచ్చు ఇంకా నేను చెక్ చేసుకోవాలి ఫస్ట్
చూడకపోయినవా
పోవాలి రేపు తొర్రుర్ కి పోదాం అనుకుంటున్నాము అమమ్మ నేను
ఎందుకు
షాపింగ్ చేద్దామని
ఓ ఏం షాపింగో
ఆ అమ్మమ్మ నైటీలు కొంటదాట
నాకు కూడా రెండు తీసుకోమ్మన్
ఓ నన్ను తిడ్తది కూడా నీకు చెప్పినని చెప్తే నాక్ పైసలు బొక్క బెట్టి
తు చిట్టి గానికి టీషర్ట్లు తీసుకోమన్న చి
మాల్ కి పోదాం అనుకుంటన్న ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయో లేవో
ఆహా మనం తీసుకున్నం చూడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ల అట్లా
నార్మల్ షాప్స్ కా అబ్బో ఎమో, పోతే చెప్తలే నేను ఫోన్ చేత్తా
మీక్ ఆటోనే ఉండే బండ్ ఉండే
అది ఎప్పటి నుంచో వారం నుంచి అంటాంది పోదాం పోదాం అని
అవుఊరు ఎంకో ఒక వారం
షాపింగ్ కి ఇంకొక వారం ఆగం అంటుంది పైసలుట్టయ తీసుకతది అట
ఏ ఇస్తు నాకేమవుదు నాకు ఉన్నా అడి కాని పిరగాలకిళవు రాయల్ అయినా బాబాయి పోతాన్నా
బావ ఎటు పోతుండు
బడికి
మరి ఇది ఏవర బండి
వాళ్ళది అది
కొన్ అంటే కొన్నరా
మల్గం కున్నల్
నేను బాబాయబ్ బండే తెచ్చి తోలుతుండేమో అనుకుంటున్నా
ఆ మవెందు ఇయాలి వాళ్ళకి మాకే ఇస్తారా
వాము అంతా తినుడు తినుడే మళ్ళ ఏమన్నా ఇస్తారా అంట
ఏంమిట్రల్ వల్ల అసల్
ఏం తక్కువయిందమ్మా నీకు
ఏం పెటలే
సరిపోయింది
మరి
యదా పిన్ సుభద్ర పిన్న వాళంటి పోయిండా మామయ్య
ఎందుకంట
అవే పోతేయడానికి పోయిండు
ఏది
అచ్చలు అచ్చలు
మొన్న నే తెచ్చిడిగా
మరి ఇయల ఎందుకు పోయిండు
ఏమో మరి బట్టలు కుట్టమనీ చెప్పిన నేను కుటింద కుట్టలేదు అ దిశ ప్రకులు లంగ్ జాకెట్ కొట్టామ అన్న నై బ్లౌజ్లు ఉన్నాయి అ కుడతుదా కుట్టదో అసలుకి
మళ్ళీ నువ్వు ఒకసారి కాలేస్ అడిగితే తెలుస్తది ఒకసారి చెప్ వదిలేస్తే ఎట్లా
మీ ఏడోసారి పోతా అంగనా
ఎద టీవీ తెచ్చి రంట కా
వాళ్ళ తెచ్చుకుంటారు వాళ్ళు ఏందనుకుని ఇంకొక ఎకరమైనా అంటారు వాళ్ళు
మ్మ్
ఎకరాలు ఉందిగా మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు ఇంకొక ఎకర అమ్మయినా పట్టు కుంటరు వాళ్ళు
ఇక అది వాళ్ళ ఇష్టంలే
మనకేందుకు
అంతేగా
హా ఇప్పటి వరకు ఏది లేకుండా ఉంటది బాగా చిన్నగా ఇద్దరం చేసుకున్నప్పుడు చిన్న కొనుక్కుంటాము
అంతేగా మరి మ్మ్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇల్లు వస్తే కట్టాల అంటే ఎక్కడ కడతారు అక్కడే ఎనా పెద్దగా కడతారా
ఆ నేను మొత్తం దిసే సి పెద్ద గట్టి ఈ రేకులు అటు ముందుక ఎస్త అయిపాయి
అంతే
నాకంత బడ్జెట్ లేదు ఏదో అడ్జస్ట్ కావాలంటే కానీ ఇది కట్టుకోవాలి
ఆ అంతే సాల్ మారే
ఎల్ొక్కటింట ఏదన్న చిన్న చిన్న వస్తు అసలు ఎప్పుడైం తీసుకోవచ్చు ఇల్లుొ ఒకటి చిన్న పిల్లలు చిన్న ఉన్నప్పుడు కట్టుకున్నాం అనుకో చిన్న చిన్న వస్తువులు మధ్యల మధ్యలో అట్ట అయి వస్తనే ఉంటాయివి
అదే మళ్ళీ పిల్లలు పెద్ద అవుతా ఉంటే ఖర్చులు ఎక్కువవుతా ఉంటా
మర చదులోకే సరిపోత
అదే
అదే ఇప్పుడు కట్టుకున్నాం అంట ఇల్లు పిల్లలు ఏప్పుడు స్కూల్లు కాబట్టి చిన్న చిన్న స్కూళ్లు కాబట్టి అంత ఏం ఉండదు బడ్జెట్ ఒక రెండు మూడు సంవత్సరాలల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఏదో ఒక డ్యూటీ చూసుకుంటా కంపల్సరీ
చూసుకోవాల్సిందే మరి వాడు ఎట్లా పెద్దగా అవుతాడుగా కొంచెం
వీళ్ళిద్దరిని స్కూల్ బంంటే ఇద్దరం చేస్తున్నాం అనుకో ఏ అప్పు్రల్ ఇప్పుడు ఇప్పటి వరక అయితే ఏం లేదు కాబట్టి అ టూ లే మొ పొదుపు తీసునే ఉన్నాయి కాబట్టి అ ఎట్లనా ఆరు వేలు రెండు వందలు అయ ఒక్కటే కట్టేది బావేవేణ అత్త అ వని అటు ఇటు బయట వెళ్ళదు క అప్పులు తీసుకొనిటుకున్నా కూడా
వాళ్ళు పెద్దగా అయితే చేసుకోవచ్చు ఇంకొంచెం
అంతే మరి
అ స
చేసుకుడద
చేసుకోవాలి మరి ఇట్లా ఆ పుద్దా లేదంటే ఇంట్లోనే ఉంటా అంటే నడుతుందా
అదే నువ ఏదో ఒకటి చేసుకుంటానే పైస పక్తాయి
హ
ఇంటి కూడా ఉంటారు తప్పతే
చేసుకోవాలి ఏదో ఇప్పుడు పేరుకి నానమ సాస్తంద అన్నట్టే తప్ప కూరగాయలు పప్పులుప్పులు ప్రతి ఒక్కటి మన తెస్తాంది
ను తెచ్చుకోవాలి మ ఈ పిల్లలు పక్కన తెస్తారా
మళ్ళీ ఏంటంటే బయట పేరు నాన్నమ్ మా సాత్త అంది అన్న బయట పేరు ఒకటే తప్ప ఆ ఒక్క రూపాయి పెట్టట్లేదు
అ మన అప్పుడు మీ బానక్కది అన్నిీ మీ డాడీ వచ్చేది ఒప్ప పొయ్యి పనుకున్నందుకు నానమ్మ జారిందని పేరు రాలేదు అదా
అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టడే ఉంది అప్పుడేమి ఈయన పెట్టిడి ఇప్పుడే ఆన పెట్టుకుంటుంది గంత
అంతే మరి పేరు మత్త ఆవుళు
అల్లమల్లిగడ్డ తీసుకున్నా కూడా హలో బా హలో అల్లమల్లిగడ్డ తీసుకుంటానని పైసలు కొ టు అంటది
ననంతే మర
మీ అమ్మ ఇంత ఘోరంగా ఉందిందిరా అనుకున్నాను అయితే మల ఎట్ల జ బయిట ఎట్లా తాకంటే మొత్తం ఇప్పుడు ఆ చిన్నప్పనించి నానమే చూసుకుంటాను అన్నట్డు
అ ఎంతే మ ఇడ పడి మ పో కూడా ఎ ఎడ
అలీ ఎక్కడ మధ్యలోకి సార్ మున్ వచ్చపోయగా
అదే గొడవైందంటగా మొన్న
ఏమాల్ ఆ గోరంగా తిట్టి పంపారు మళ్ళీ రాలేరు
ఆ
మళ్ళీ వాళ్ల ఊర్లనే ఉంటాది అంట
పోట్లేడట్నా
పోట్లేడంట వాని గురించి తెలిసి ఇది ఇక్కడనే ఉంటాంది. ఓ నెల రోజులు ఏమో మురిపిచ్చిండు మళ్ళా ఖతం వాళ్ళ ఊర్లనే ఉంటాడు అంట పాత జాబే చెతాండు అట మంటాందిమో నేను చెప్పిన కదానే ఆ సరే అయ్యో నీకు